హలో
హలో
హాయ్ అండి బాగున్నారా హాయ్ అండి బాగున్నారా
వాయిస్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది అండి నార్మల్ గా,
ఏందే
నా నాకు న వాయిస్ వినిపిస్తుంది నా వాయిస్ వ వినిపిస్తుందా, హలో
హలో
నా వాయిస్ మీకు వినిపిస్తుందా,
ఆ ఇప్పుడే వినిపిస్తుంది అండి ఇంతముందు వినిపించలేదు,
ఇప్పుడు ఓకేనా,
ఓకే నా వాయిస్ ఒకేనా,
అ ఓకే అండి,
ఏం చేస్తున్నారండి,
ఎంలేదండి
తిన్నారా,
పనులన్నీ అయిపోయా ఇంకా లేదండి తినాలి మీరు తిన్నార,
లేదు అండి, ఏమి ప్రిపేరు చేస్తారు ఈరోజు మరి స్పెషల్ సండే స్పెషల్,
హు ఎ ఎం చేయలేదండి యాక్చువల్ గా బిర్యానీ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం, కొంచెం ఒక న్యూస్ వచ్చింది ఆ న్యూస్ చూసినంక ఈగ ఇంట్లో ఎగ్గు కర్రీ వండుతా అనేసి,
ఏం న్యూస్ వచ్చిందండి,
ఊ
మీ వాయిస్ లో కొంచెం లో ఉంది,
ఇప్పుడు ఓకేనా,
ఓకే
హలో
కొంచెం గట్టిగా మాట్లాడరా మెల్ల గా వినిపిస్తుంది,
గట్టిగానే మాట్లాడుతున్న అండి నేను,
ఓకే
మేబి మీకు వచ్చుడు అట్ల సౌండ్ మెల్లగాస్తున్నట్టుంది,
లో వస్తుంది వాయిస్,
ఇప్పుడు ఇప్పుడు చూడండి,
ఆ ఇప్పుడు ఓకే హు ఓకే,
ఊ ఎదో కుళ్ళిపోయిన చికెన్ అమ్ముతున్నారా అనేసి న్యూస్ వచ్చింది కదా తెలిసిందా,
అవునా
ఏ
మాది చికెనే అండి ఈరోజు
చికెన్ తింటారా అండి
మా మమ్మీ చికెన్ ఫ్రై చేసింది,
బ చికెన్ తెచ్చి వండు అని పెట్టి
ఒకే నన్ను షాపింగ్ గిట్ల ఎమైనా తీసుకెళ్ బైటకల్లె డగుతున్న హలో వినిపిస్తుందా హలో
లే
లేదండి హలో నాకు మీ వాయిస్ వినిపిచ్చట్లేదేమ్
ఎక్కువ ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అంటే
నాకు లైక్ క్యాజువల్ వేర్ కార్గో ప్యాంట్స్ వర్ టీ షర్ట్స్ ట్రాక్ ఫ్యాంట్స్ ట్రౌజర్స్ నీకు ఇలాంటివంటి ఇష్టం
నాకు కాప్ టాప్స్ అంటే ఇష్టమండి.
నాకు మీ వాయిస్ అసలు లోగా అంటే చిన్నగా వినిపిస్తుంది. మీకు ఓకేనా నా వాయిస్
నాకు అయితే మీ వాయిస్ పర్ఫెక్ట్
అ సిగ్నల్ ఇష్యూసో తెలీయదు గానీ చాలా మెల్లగా
సిగ్నల్ ఇష్యుస్ కి వాయిస్ కాదండి అసలు సరే
నాక్ మీ వాయిస్ వినిపిస్తుంది లైక్ కొంచెం చిన్నగా వినిపిస్తుంది చాల్
మీరు వాల్యూమ్ పెంచుకున్నారా రానికి ఇగా
హలో
వాల్యూమ పెంచుకోని ట్రై చేయండి
హలో వాల్యూమ్ ఫుల్లే ఉమ్ ంది నా మొబైల్లో
సైలెన్స్ గా ఉంటే ఎట్లో ఉంటుంది
చెప్పండి ఇంకా హలో ఈ రోజ్ ఫామ్ చేసారా
లేదండి పొద్దున వెళ్ళారా మీరు రిటర్న్ వెళ్ళరా